నీ కూజన్ లో ఉన్నా గుళ్ళు గురించి తెలుసా బాగా
చాలా బాగా తెలుసు అండి నా మా చుట్టుపక్కల ఉన్న కొన్ని దేవాలయాల గురించి నేను మీకు చెప్తాను మేము ఉండేది తిరుపతిలో తిరుపతి అంటే ప్రతి ప్ర ప్రపంచ చంలో ఎక్కడైనా ఎవరైనా చెప్తారు తిరుపతిలో చాలా ఫేమస్ అయిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చారా
నేను తిరుపతి వెళ్ళాను నాకైతే తిరుపతిలో లడ్డంటే నాకు చాలా ఇష్టము వెంకటేశ స్వామి అంటే ఇంకా ఎక్కువ ఇష్టం ఆ ఏడుకొండలు ఆ అందము ఆ అడవిలోని సౌ సౌందర్యాన్ని చూస్తా ఉంటే నాకు అక్కడే ఉండాలనిపిస్ స్తుంది ఎప్పుడు తెలుసా నీకు
ఎప్పుడు ఇక్కడ భక్తులు ఎప్పుడు తిరుపతి కి తిరుమలకి తిరుపతి నుంచి ఖాళీ నడకన చాలా వరకు చాలా మంది వెళ్తూనే ఉంటారు తిరుమలలో చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఈసారి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు వెళ్ళి చు దర్శించండి
నే నీకు విజయవాడ దుర్గామాత తెలుసా నీకు దుర్గామాత గుడిలోనే చాలా బాగుంటది అక్కడ అంతా ఆమె దగ్గర ఏ కోరిక కోరుకున్నా కూడా తీరిపోయిదన్
విన్నానండి కాకపోతే నేను ఒక్కసారే వెళ్ళాను చాలా సార్లు వెళ్ళలేదు ఒకే ఒకసారి వెళ్లాను విజయవాడ అమ్మ వారి గుడికి పుష్కరాల టైం లో వెళ్ళాను చాలా బాగా అనిపించింది ఇప్పుడు ఇంకా బాగా అభివృద్ధి చేశారని తెలుసుకు తెలిసింది కానీ ఇంకా వెళ్ళలేదు నేను మీరు వెళ్లేేసి వచ్చారా
నేను చూసాను అక్కడ కృష్ణా నది కాని బ్రిడ్జి గాని చూసే దానికి ఎంత బాగుంటుందో తెలుసా నీకు ఆ విజయవాడలోనే ఆ కొండ మీద అమ్మవారు ఎప్పుడు నవ్వుతా ఉంటారు అసలు ఎంత బాగుంటుందో అమ్మవారు ఫేస్ చూడాలంటే నాకు అ క్కడ
ఇక్కడ తిరుపతిలో కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి గోవిందరాజుల టెంపుల్ కాణిపా దగ్గరగా తిరుపతికి దగ్గరగా కాణిపాకం ఉంది అలాగే తిరుపతి తిరుపతిలోని తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ ఉంది ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి రాములు వారి గుడి ఉంది గోవిందరాజుల గుడి గుడి ఉంది
ఇంకా శ్రీనివాస్ మంగాపురము అని ఉందంట కదా అడ వెంకటేశ స్వామి ఉంటాడు
శ్రీనివాసం శ్రీనివాస మంగాపురము అక్కడ ఒక టెంపుల్ ఉంది అక్కడ అక్కడ నుంచి వెంకటేశ్వర స్వామి అటువైపు నుంచి నడిచి వెళ్లారనేసి ప్రసిద్ధి అలాగే ఇక్కడ అప్పలాయి గుంట అనేసి అక్కడ అది కూడా ఫేమస్ టెంపుల్ అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి ఉం టాడు మామూలుగా వెంకటేశ్వర స్వామి కొండ పైన హస్తము కింది కొంటుందనేసి అంటారు ఇక్కడైతే అప్పలాయకుంటలో మనకి అభయ హస్తం ఇస్తాడు
నేను ఎప్పుడు చూడలేదే అప్పాలయ గుంట్లో వెంకటేశ స్వామి అభయ హస్ సం ఇస్తాడా అయ్యయ్యో నేను ఇంతవరకు చూడలేదు మిస్ అయిపోయాను ఇక తిరుపతిలో ఒక శక్తి పీఠం ఉందంట తెలుసా అండి
అవునండి శ్రీశక్తి పీఠము తిరుపతి రాయలచరువు దగ్గర ఉంది రాయలచరువు దగ్గర శ్రీశక్తి పీఠం వారాహి శక్తి పీఠం ఉంది అక్కడ కూడా చాలా వరకు చాలా మంది భక్తులు వస్తుంటారు కోరికలు కోరుకుంటారు అక్కడ యాగాలు అన్ని చేస్త కల్ మీక్ ఎప్పుడైన తిరుపతికి ఒచ్చినప్పుడు వెళ్ళాలన్ ఖచ్చితంగ్ ఈ ప్లేస్లన్నీ సర్ దర్శించండి చాలా మంచిది తిరుమల అంటే ఆ ప్రసిద్ధిగాంచిన గుడి తప్పకుండా వెళ్ళిరండి
ఆ అయితే ఈసారి ఒచ్చినప్పుడు తిరుపతి ప్లాన్ చేసుకున్నప్పుడు చుట్టుపక్కల అన్ని దేవ్యాలు చూస్తాలేండి నేను ఇంకా మీకు అన్నవరం లో ఆ స్వామి తెల్సా నీకు అన్నవరంలో సత్యనారాయణ సామ్ పూజలు చేస్తారంట మీకు తెల్స్ తా
ఆ తెలుసు అండి కానీ నేను ఇంతవరకు ఇంకా వెళ్ళలేదు ఒకసారి కూడా వెళ్ళలేదు మీరు వెళ్ళొచ్చారా
ఆ నేన్ చూస్ చానా అన్నవరం చాలా బావుంటది అక్కడైతే వ్రతం జేస్తారు ఎంత బాగుంటుందో అందులో ఏవు టయర్ రోజు వ్రతాలు చేస్తానే ఉంటారు రోజుకి రొండు సార్లు మూడు సార్లు వ్రతాలు చేసి మళ్ళా దర్శనానికి ఎళ్తే ఒక కొండ మీద ఉంటుంది చాలా బాగుంటుంది అన్నవరము వైజాగ్ ఎళ్ళే దారిలో విజయవాడ్ నించి వైజాగ్ ఎళ్ళే దారిలో ఒస్తుంది ఆ అన్నవరం స్టాప్ లో దిగేసి ఎళ్తే ఆ రైల్ ఎక్కే రైలు నున్నాయి బస్సులు ఉన్నాయి దానికి సంబంధించి. ఎంత ఎంత బావుంటుందో కొండపయిన వాతావరణము ఆ చెరువు అన్ని బాగుంటాయి.
అన్నవరం అంటేనే సత్యనారాయణ స్వామి పూజకి ఫేమస్ అని విన్నాను అవునా అండి
అవును అసల్ ఆ బాగా ప్రసారా ప్రసాదం అంటే నాకెంత్ ఇష్టమో గోధుమ్ నూకతో ప్రసాదం చేస్తారు ఎంత బాంటుందో నెయ్యితో స్వీట్గా చాలా బావుంటుంది.
ఈసారి తప్పకుండా నేను గుడ అన్నవరానికి ఏదో ఒక దా రోజు వెళ్ళాలని అనుకుంటన్నాను. అలాగే తిక్కడో ఇక్కడ గుడ కాలస్ శ్రీకాళహస్తి టెంపుల్ ఉంది అక్కడ గుడ వాయులింగము చాలా ఫేమస్ మన లింగ్ మన పంచభూతాల్లో వాయులింగం ఒకటి వెంకేస్ శ్రీని ఈ శివయ్య గుడి చాలా ఫేమస్ ఇక్కడ శ్రీకాళహస్తి అంటే సాలిపురుగు ఏనుగు పాముతో కలిపిన రూపం శ్రీకాళహస్తి ఈసారి మీరు వెళ్ళి ఒచ్చినప్పుడు తప్ తప్పకుండా హా శ్రీకాళహస్తి టెమ్ పుల్ గుడ విజిట్ చెయ్యండి
ఓకే నేన్ చూస్తాను ఇక్కడిక్ ఒకటి గుడుమల్లమనే గుడుందంట గదా అందులో శివుడు విష్ణు బ్రమ్మ ముగ్గురు ఉంటారంట గదా
అవునండి చాలా పు పురాతనమైన టెంపుల్ మన భార ప్రపంచంలొనే మొట్టమొదటిగా వెలిసిన టెంపుల్ అనేసే అన్ అందులో ప్రసిద్ధి గుడా ఉంది గుడి పాతగానే ఉంటుంది కానీ ఇప్పుడైతే బాగా ఫేమస్ అయ్యింది చాలా బాగా ఉంటుంది అక్కడ ఏం కోరుకున్నా కో తీరుతాయి అనేసి చాలా విన్నా నీన్ కూడ చాలా సార్లు నేన్ గుడ వెళ్ళొచ్చాను
అవున్ నీకు ఈ మధ్య అందరూ అరుణాచలం అరుణాచలం గిరి ప్రదశ్న అంటన్నారు నీకేమన్న తెలుసా దాని గురించి
అరుణాచలం ఇంకా ఫేమస్ అండి అరుణాచలంలో అగ్నిలింగము అసల్ గుడి లోపలికి వెళ్ళిన వెంటనే వెట్లు వెళ్ళినప్పట్ నించి మనం ఎంత చల్లగా ఉన్నా కుడా లోపలికి వెళ్తే అక్కడ లింగమే వాయులింగ్ అగ్నిలింగం కాబట్టి వేడిగా అని పిస్తుంది మనం అక్కడికి వెళ్ళి ఒచ్చినప్పుడ్ నించి అదొక రకమైన ఫీలింగ్ గిరి ప్రదక్షణ చేశామంటే మన మనసులో ఉన్న బాధ ఏద్ చప్పుకున్నా వెంటనే తీరిపోతుంది తగ్గిపోతుంది అన్నంత ఫీలింగ్ ఒస్తుంది మీరు గుడ తప్పకుండా ఒకసారి వెళ్ళి గిరి గిరి ప్రదక్షణ చేసి దర్ స్వామివారిని దర్శించు కొంరండి మీక్ ఏదన్నా సమస్య ఉంది బాధగా ఉంది అనేసి మీరు ఒక్కసారి మీర్ తలుచుకొని ప్రదక్షణ చేశారంటే అది మీకు వెంటనే తగ్గిపోతుంది తీరిపోతుంది ఆ సమస్య గూడా అరుణాచలం అంత అంతా అ
విశేషమైంది అయితే అయితే ఈసారి నేను అరుణాచలం తిరిగేస్తాను అంత్ అంత విశేషమైన దాన్ని నేన్ మిస్ చేసుకోను అది ఎప్పుడు తిరగచ్చు అంటావు నీకేమైనా తెలిసే ఎప్పుడెప్పుడు దేట్ తిరగచ్చో దాన్ని
పౌర్ణమి పౌర్ణమ్ ప్రతి నెల మనకి పౌర్ణమి ఒస్తుంది పౌర్ణమి రోజు గిరి ప్రదక్షణ చేయడం చాలా మంచిది అలాగే అక్కడ గిరి ప్రదక్షణ చేసేటప్పుడు ఇంకా లే వాయు లింగాలన్నీ ఉంటాయి ఆ లింగాలన్నీ దర్శనం చేసుకుంటే ఇంకా చాలా మంచిది ప్లస్ ఒచ్చి అమావాస్య రోజు కుడ చేస్తే మంచిది అనేసి అన్నారు అది కరెక్ట్ గా నాకు తెలియదు కానీ గిరి ప్రదక్షణ అంటే పౌర్ణమి అనేది మాత్రమే నాకు తెలుసు కొంతమంది అమావాస్య కుడ చేస్తారు అనేసి అన్నారు అదైతే నాకు ఖచ్చిత్ తంగా తెలీదు ఖచ్చితంగా మీర్ ఏదో ఒక రోజు ప్రదక్షణ చెయ్యండి
గిరిప్రదర్శన అంటే ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటున్నావ్
గిరి ప్రదక్షణ దాదాపు పద్నాలుగ్ కిలోమీటర్లు ఉంది బాగా మనకి ఓపిక బాగా ఉండాలి నడవాలి భారం అంతా శివ శివయ్య పైన వేసేసి మీరు ప్రశాంతంగా నడిచారంటే మనకి ఎటువంటి కాళ్ నొప్పులు గుడా రావు ఎటువంటి నీరసం రాదు ప్రదక్షణ చేసే అంత సేపు శివయ్యని తలుచుకుంటా వెళ్తే చాలు మనకు అన్ని కష్టం కాకుండా ఆయనే చూసుకుంటాడు
సరే అయితే ఈసార్ నేను తప్పకుండా అరుణాచలం గిర్ ప్రక్షణ చేయాల్సిందే ఆమె ఆ శివుడూ ఆజ్ఞలేంది ఏది జరగదంటారు ఈసారి మాత్రం నేను ఆ శివుడు గుడికి ఎళ్ళి తప్పకుండా గిరిప్రదర్క్షణ చేసేసి నాక్ కోరుక్లన్నీ తీర్చుకొన్ ఒస్తాను
మనం అనుకుంటే ఏ పని జరగదు కానీ శివయ్య తలుచుకుంటే నిమిషంలో మన పని కోరికలన్నీ తీర్చేస్తాడు కాబట్టి మీరు శివుని గట్టిగా నమ్మండి మీ కోరికలన్నీ తీరుస్తాడు అలాగే గిరి ప్రదర్శనకు కూడా ఆయన అనుమతి ఇస్తేనే మీరు వెళ్ళగలుగుతారు ఆయన అనుమతి కోరండి ఆయన మిమ్మల్ని తప్పకుండా తీసుకెల్లి గిరిప్రదక్షిణ చేయిచ్చి ఆయన దర్శనం చేపిస్తాడు మీ కోరికలన్నీ తీరుస్తాడు
అవునా అండి రామేశ్వరంలో కూడా ఏదో శివాలయం అన్నారు దాని గురించి ఏమైన తెలుసా మీకు
రామేశ్వరంలో రంగనాథ స్వామి టెంపుల్ అనేసి విన్నానండి కానీ నాకు అంతగా రామేశ్వరం గురించి నాకు అంత ఇదిగా తెలియదు ఇదంటే తిరుపతి అంటే మనకి చుట్టుపక్కల టెంపుల్స్ అన్ని మనకి కొంచెం ఐడియా ఉంటాయి కాబట్టి తెలుసు రామేశ్వరం గురించి అంతగా తెలియదు ఈ సారి మీకోసం నేను కనుక్కొని చెప్తాలేండి
సముద్ర మధ్యలోంచి వెల్లొచ్చంట అప్పుడు రాముళ్ళు రాములు వారు అక్కడ ఒక వారధి కట్టారంట వారధిలో రాళ్ళు పైనే సముద్రంలో తేలుతా ఉంటాయ అంట నువ్వు చూడలేద అయితే
ఇవన్నీ నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ లో చూశాను అది సముద్రం సీతమ్మను వెతకడానికి సీతమ్మ తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు సముద్రం దారిలో వెళ్లాల్సి వస్తుందనేసి రాముల వారు రాళ్ళ పైన జయ్ శ్రీరామ్ అని రాసి ఆ సముద్రంలో వేసి ఆ ఆ రాయి నీళ్ళలో తేలిందనేసి ఆ దాన్ని వారదిగా కట్టుకొని మనకి ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి వెళ్ళారనేసి చాలా పుర పుస్తకాల్లో కూడా చదివాము అలాగే కొంచె దూరం వరకు ఉందని తెలిసింది ధనుష్ కోటి అనేసి అక్కడ ఉంది ఆ దారింటి వెళ్తే తెలుస్తుంది అనేసి అన్నారు అంటే దాని గురించి కరెక్ట్గా నాకు ఖచ్చితంగా నేను వివరించలేను మీతో
అయితే నేను ధనుష్ కోట్ గురించి మరికొన్ని వివరాలు తెలుసుకొని బాగా దీన్ని వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను అది అసలు ఆ సముద్రంలో రాయి ఎలా తేలుతుంది ఎలా వారదేశారు సముద్రానికి ఒక మార్గం ఎలా చేసారు అంతా దైవ మాయలాగ ఉంది కదా ఎంత ఆశ్చర్యంగా ఉందో కదా అది ఈసారి వెళ్లి తప్పకు కుండా ధనుష్ కోటికి రామేశ్వరం వెళ్ళాలని కోరుకుంటున్నాను
అక్కడ రామేశ్వరంలో కూడా ఇప్పటికి నేను వెళ్లిన ఒకసారి వెళ్ళాను అప్పటికి ఒక రాయి ఉంది ఆ రాయి సముద్రంలో వేస్తే తేలింది మనం ఎత్తుకుని చూస్తే ఎంత బరువుగా ఉందో అదే రాయి నీళ్ళల్లో వేస్తే
అ
నీళ్ళల్లో వేసిన వెంటనే తేలి తేలింది అంటే శ్రీరాములు వారి మహిమ ఉంది కాబట్టే ఆ రాయి తేలి తేలింది
అవునా అండి మీ వల్ల నేను ఈరోజు చాలా విషయాలు తెలుసుకున్నాను ఇంకా ముగిద్దామా అండి
ఓకే అండి చాలా ధన్యవాదాలు